అక కట్ట అనుకోకుండా
ఉం
అదే ఇంట్లో ఎవరు లేరు బోరు కొడుతుంది అంతా ఏమైనా చేసుకుందామన్నా కూడా ఏమి లేవు ఇంట్లో
ఏమ్ చేసిన తెలుసా పొద్దున అది ఏంటది ఆప్టిట్యూడ్ క్లాస్ ఇందాంమని ల్యాప్టాప్ లో ఓపెన్ చేసిన నెట్ అయిపోయింది అన్లిమిటెడ్ యే వేసుకున్నా నేను యాక్చువల్ ఏమైంది నా రీచార్జ్ అయిపో దట నాకే తెల్వదు అది మల్లేదో డెమో ప్లాన్ అని ఎగ్జిస్ట్ ప్లాన్ అయిపోయిందని నాకు వస్తుంది నాకు అర్థమే అయితలేదు అది ఏమైంది ఎట్లయింది అని నాకు ఎవరన్నా బ్యాలెన్స్ వేసిరా అంటే అట్లా కూడా లేదు ఎందుకట్ల అయితుందో ఏమో ఉం మళ్ళీ వాయిస్ కాల్స్ పోతున్నాయి నెట్ కాకపోతే నెట్ వన్ జీబి నేను ఆ వీడియో పెట్టిన హ్యాఫ్
వెనక్ జయంగ్మంటారు మొత్తం వీడియో పెట్టిన వె వీడియో ఆన్ చేయ్యంగనే డాటా మొత్తం తీసే కుంది కావచ్చు వెనక బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఏమైనా రన్ అయ్
లిమిటెడ్ యే కదా
అవునా
ఉం మాది అన్లిమిటెడ్ యే అంటే ఇంత వన్ జీబి టూ జీబి అట్ల ఏం లేదు అన్లిమిటెడ్ మొత్తము ఎందుకు అట్లా అయితుందో ఏమో ఊకె మళ్ళా మెసేజ్ కూడా వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డాట అయిపో ఫిఫ్టీ పర్సెంట్ డాటా అయిపోయింది
విన్నా డిఈ క్లాస్ విన్నా ప్రాబ్లమ్స్ చేయ్యాలి ఇగా కూర్చొని కొంచెం అట్లా గ్యాప్ తీసుకున్నాం కొద్దిసేపు అట్లా అని
పర్సంటేజెస్ ఈజీగా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పిన్డనమాట అది క్రిస్టిస్ బాగీ సానో ఏదో ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ ప్రిపరేషన్ గేట్ చేస్ సినా నేను అప్పుడే
అవునా నేను ఒక ఛానల్ల్లో వేరే ఛానల్లో యూస్ తున్నా నాకు పర్సంటేజ్ ది అర్ధం కాలే
గేట్ వాలా ఓపెన్ చేస్తే ఇంట్రెస్ట్ ఏ రాలే అది చూడ్డానికి సర్లే అనేసి ఇంకొకటేమన్న సర్చేస్తే అది వచ్చింది కదా అని అది ఓపెన్ చేసినా నాకు చాట్జిపిటీ సజజెస్ట్ చేసింది అవి అయితే అవి చూసిన అన్నమాట హలో
లో నీ వాయిస్ ఏం వినబడట్లేదు
అవునా
ఆ ఇప్పుడు ఇనపడుతుంది ఇందాకటి వరకి
అదే నాగుడ ఇన్పియలే నీ వాయిసు
నేను ప్రీఫ్యూజన్ అని విన్న పర్సంటేజ్ ప్రాఫిట్ లాస్ క్లాస్ కాని అర్థం కాలే అవి ఏం
అదే నేను ఫస్ట్ టె చూసినప్పుడే అంతంత సేపు ఉంది లాగ్ ఉంది అనేషే నేను కొంచెం విన్న అంతే అదోక టూ అవర్స్ వరకు విన్న గంతే అప్పుడు ఇది మంచిగుంది క్రిస్ట్స్ వగీస్ సా అని ఫిఫ్టీ క్లాసెస్ ఏమో ఉన్నాయి ప్రతి టాపిక్ ఒక వీడియో అంటే వన్ అర్ వన్ అర్ థర్టీ మినిట్స్ అట్లుంది
ఆ అవునా
కాకపోతే అర్థం అయితుంది ట్రిక్స్ చెప్తుండు ఇంకా క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తుండు పాతవి మనక్ కాన్సెప్ట్ అర్థమయితే చాల్ కదా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ అవి సంబంధం లేదు కదా కాన్సెప్ట్ ఎట్లా ఉ అంతే ఆ మొత్తం ఒకటే దాంట్ల లెవ్వు ఫిఫ్టీ ఫిఫ్టీ క్లాసెస్ వరకు ఉన్నాయి అట్లీస్ట్ రోజు ఒక టూ ఐ పోయినా గాని అయి
ఇట్లా అన్నట్లేదు ఆ ఫిఫ్టీ క్లాసెస్ కలిపి మొత్తం ఆప్టిట్యూడ్ సబ్జెక్టా అని అడుగుతున్నా
మోత్తం జనరల్ ఆప్టిట్యూడే అదంతా
మొత్తం ఆ ఫిఫ్టీ క్లాసెస్ టోటల్ జనరల్ ఆయాప్టిట్యూడ్ అంతే కదా ఆ స అదే ఇగ నేను కూడా అవ్వే ఇంటా
వర్బల్ నాన్ వెర్ వెర్బల్ నన్ వెర్బల్లా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అనలైటిల్ ఆప్టిట్యూడ్ స్పెషియల్ ఆప్టిట్యూడ్ అని
ఆహా
హ్మ్ అవన్నీ ఉంటాయంట మళ్ళీ దాంట్లో సబ్ టాపిక్సే ఈ రేషియోస్ ప్రపోషన్స్ న్స్ పెర్మిటేషన్స్ ఆ ప పర్సంటేజ్ అవన్నీంగా
టెషన్స్ ఉన్ను కాంబినేషన్స్ విన్నా అవి బానే అర్థమయినాయి ఇంకా నెంబర్ సిస్ స్టమ్స్ కూడా ఇవి రెండు టాపిక్స్ హండ్రెడ్ పర్సెంట్ అర్థమయినాయి ఒక ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే డైరెక్ట్ కొషన్స్ చెప్పుడే అలా
ఈజీగా చెప్పిండాషాలు
అవునా నేనుగూడ ఇగ వినలే ఈ సబ్జెక్ట్ అయిపోయినాక వింటా ఇవి ఒక ఇంకా టెన్ ఆ ట్వంటీ క్లాస్
నేనా ఆ ఆప్టిట్యూడ్ అయిపోయింతర్వాతకే ఇంక వేరే ఏమన్నా యద్ధామని అయితే మార్క్స్ చెప్పింది అనమాట నేను రాసుకున్నా ఎ ఫఫటీన్ మార్క్స్ జనల్ట్యూడ్కి ఫిఫ్టీను ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కి థర్టీన్
న్ ఆ అవి
వన్ వన్ మార్క్ కేమో నెగిటివ్ మార్క్ వన్ బై త్రీ అంట టూ మార్క్స్ ఏమో నెగిటివ్ మార్క్స్ టూ బై త్రీ అంట
ఆ మళ అలా కొన్ని నెగటివ్ మార్క్స్ ఉండయంట కొన్ని కొషన్స్కి ఒక కొన్ని కొషన్స్కు ఉండేయంట
ఉహామ్
ఉ
ఏది ఏమైనా సరే జాగ్రత్తగా పెట్టాలి తెలిస్తేనే పెట్టాలి ఆన్సరు
అదే ఆ తెలుస్తనే పెట్ట మనకి హండ్రెడ్ పర్సెంట్ అది ఓకే అ ఉంటేనే పెట్టాలి లేకపోతే లేధిగా పెట్టొద్దు అతే
అసల్కి మనం ఈసారి సె చి గేట్ రాస్తే అయిపోయేది ఈజీగా వచ్చిందంట అట్లీస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ అన్న వచ్చేది
అదే అదే
రాయలె ఆసలు
ఏం కాదులే ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేసిన వాళ్ళం ఐతం మేమో
హ్మ్ చూద్దాం అసలుని ఎగ్జామ్ అయితే పాపం వన్ ట్వ మినిట్స్ లేట్ అయితే బయట ఆపేసి దూరంగా ఏడ్ స్తురు వాళ్ళ డాడీ ఆమెతే బా నాకు ఘోరంగా అనిపించింది
ఆ మళ్ళా రేల్ ఏదో ర్యాలీ వళ్ళ అంటా కదా అది
హమ్ మళ్ళీ రూట్ కూడా కని ఫ్యూజ్ అయ్యి హ్మ్ రౌంగ్ ఎగ్జామ్స్ సెంటర్ రీచ్ అయితే కొందరునే ఏమో పోలీసులు తీసుకొని కరెక్ట్ ఎక్సమ్ సెంటర్కి పంపిచ్చిరు ఇంకా వేరే వాళ్ళేమో ఇట్లా లేట్ అయింది పాపం అన్ని ఇయర్స్ కాస్ తము రాయకపోతే ఎట్లా అని మళ్ళీ వాళ్ళకు పెట్టరా
ఏ పెట్టారు ఇక మళ్ళా నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి
బా గోరం
హ్మ్ కానీ కొంచెం ఇగా ఒక టూ త్రీ అవర్స్ ముందు బయలుదేర్తే బాగుండు వాళ్ళు
ఉమ్
హ్మ్ అట్ల అయితే కొంచెం బా
హ్మ్
కరెక్ట్ టైంకీ అవావ్ లేకపోతే ఇట్లనే ఐతది ఎంత ఎంతయినా ఎప్పుడ అయినా కొంచెం ముందు బయలుదేరాలి
అవును నిజమే కానీ వన్ అవర్ టూ అవర్ ముందు ఉంట ఉన్నామని అంటారు కదా వాళ్ళు అంతా లేట్ గా ఎట్లా
ఆ నేను అదే అనుకున్నా ఎప్పుడైనా ఒక వన్ అవర్ ముందే ఉంటాం కదా ఎందుకు అంత లేట్ అయింద
అదే మరీ టూ మినిట్సో వన్ మినిట్ లేట్ అయిందండి అంతే పాపం
ఆ మళ్ళా ఇక్కడ కూడా ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ అన్ని క కరాబైతున్నాయ్ ఈ మధ్య
ఊహు ఊ మధ్యలో ఆగిపోతే అవి ఎప్పటి నుంచో
ఆ అవును.
అందుకే అవి ఎక్కాలన్నా భయం ఎత్
అదే మా ఫ్రెండ్ ఒక ఆమె ఎక్కిందంట వస్తుంటేనే అది కరాబై మధ్యలో ఆగిపోయిందంట. అదిగో మల్లీ ఎక్స్ప్రెస్ ఆ చార్జ్ మనీ వేస్ట్ అటు బస్ ఎకినట్టు ఉండదు రెండు ఉండెయ్
అయినా ఛార్జ్ ఏం లేదు కదా ఫ్రీయే కదా
ఆ
హు
ఆహా ఆ అవునవును కానీ బాయ్స్ కైతే ఇబ్బంది
అయినా వాళ్ళు వేరే బస్సు అరేంజ్ చేస్తారూ అంటే వేరే బస్సులకి ఇట్లా
అంటే అలో చెయ్యరు ఆయ్ పా మే వినదేష పాత్టికెటెతోటే కొత్త దాంట్లోకి అలో చెయ్యరు కావచ్చు మేబీ
ఉమ్
అలో చేస్తే ఏం కాదు కాని అలో చె
చేస్తారు ఎందుకు చేయ్యరు మళ్ళీ డబ్బులు తీసుకుంటా టికెట్ తీసుకని వేస్ట్ కదా ఎవరు కుట్టారు ఉ ఏమైతదో
చెకింగ్ కోస్తే ఇబ్బంది ఐతది కదా
ఉమ్ ఉ
ఇక మళ్ళా కూర్చొని మళ్ళా వినాలి ఇగ క్లాసు ఒక్కదాన్ని ఉన్న బోర్ కొడతాంది.
విందామని న్నెట్టే లేదు అది వస్తలేదు ఏమిలేద్ తిరుగుతా ఉంది.
ఆ నాకు వైఫై ఉండేస్ సరికి అర్ధం అయితలేదు కాని నాకు కూడా ప్రాబ్లమే అవవు వైఫై లేకపోతే
మంచిదే
ఉమ్
పర్ల అయితుంది ఏమో నెట్ ఐన వద్దులేస్తే ఇక అట్లా తిరుగుతున్న ఇంట్రెస్ట్ పోతది.
ఆ అవును. మళ్ళా ఒకసారి పంపి నాకు ఆ యూట్యూబ్ లింక్ మళ్లా ఇగ దొర్కదు ఇప్పుడెంకలా నువ్వు పంపిస్తే ఇక వెంటనే కనబడతది అట్లా
ఆ నిన్న నేన్నీక్ పెట్టిన ఫస్ట్ లింకే
అవునా అదయితే నేను ఫస్ట్ ఓపెన్ చెయ్యలే మీయితా అన్న ఓపెన్ చేస్
ఉహ్మ్ అదే ఫస్ట్ దే
ఆ పోయిందా ఆంటీ డ్యూటీకి
ఉ ఉ పోయింది
మమ్మీ కూడా పోయింది డ్యూటీకి
ఉహు అక్క స్కూల్ ఉంది కదా
ఆ పోయింది డ్యూటీకి వెళ్ళింది అక్
ఉ
అదే ఇగ చూ మళ్ళ ఇగో ఇప్పుడు ఇంకా పీవైక్యూస్ అవి ఇవి చెయ్యాలి కూర్చొని
ఊహు
ఉ పీవైక్యూస్ ఇట్లా చేస్తేనే బెటర్ ఉంటది కొంచెం లేెకపోతే ఇబ్బంది అయితది
ఎట్ల చేస్తున్నవ్ ప్రాక్టీీస్ క్వెస్టన్స్